హలో హలో బాగున్నారా
ఆ బాన్నామండి మీరు బాన్నారా
ఆ ఏం చేస్తున్నారు
ఏం లేదు ఇప్పుడే ఆవులికి గడ్డి ఏసేసి వచ్చేస్తీ
మీకి ఆవులు ఉన్నాయా
ఆ ఉన్నాయి
అవునా
గేదెలు ఉన్నాయా అండి
ఆహా గేదెలు లేవు ఆవులు ఉన్నాయి ఊరికే గడ్డి ఒకటే వేసేసి ఇంగా పాలొచ్చేసి మా అమ్మ కి ఇస్తుంది ఎందుకంటే నాకు ఆవు దగ్గరకి పోవాలంటే చాలా భయం వేస్తుంది
పేడ తీసేది దాని
పేడనా పేడంతా అమ్మే చేస్తుంది ఊరికే గడ్డి ఇంగ పాలు అన్ని వేస్తారు కదా ప్రతి ఇళ్ళకి వెళ్ళి ఇచ్చేసి వస్తా వుంటాను
హామ్
ఉం
అంత భయమా ఆవులంటే
ఆహా అంటే మామూలు కొన్ని అలవాటు ఉంటాయి కదా ఒకరి దగ్గరికే రానిచ్చు కుంటాయి అట్ల ఇంగ గడ్డి ఒకటి పెట్టేస్తా అంటాను ఇంగ పాలు అందరికి ఇట్లా ఇంటి పక్కన ఉంటారు కదా ఇంగ వాళ్ళకి నెల ఇంత అనేసి మాట్లాడేసి నేనే వెళ్ళేసి ఇస్త ఉంటాను
వాళ్ళ రార మీరే వెళ్తార
ఆ అంటే సర్వీస్ చార్జ్లు కూడా మనమే తీసుకోవచ్చులే అని
ఓ మంచి ఐడియా నే
అవును నిజంగా ఇప్పుడు మా ఆ
దగ్గరేనా
ఆ దగ్గరే
డైరీకి అలా ఏమి ఇరా పాలడైరీకి ఏమి వేయరా అంటి
ఆహా పాలడైరీ కంటే ఇట్ల ఇట్లే మేలు అనేసి ఇంగ మాది కొద్దిగా పల్లెటూరులాగా అనమాట మా పల్లెటూరులో మ్ వాళ్ళు ఎక్కువ ప్యాకెట్ పాలక అంటే మామూలు ఇట్లే మేలు అనుకుంటారు కదా
అవును లే హెల్తీలే అవి ప్యాకెట్ పది ఎప్పుడు ప్యాకింగ్ చేసింటారో ఏం
అవును ఇవన్న ఇతే బా ఫ్రెష్ రోజు
ఇంకా నెయ్యి అవి కూడా చేస్తారా
ఆ నెయ్యి చేస్తాము ఎప్పుడైనా కానీ నాకు నెయ్యి ఇష్టం లేదబ్బా
ఎందుకు బాగుంటాది కదా
అంటే చిన్నప్పటి నుండి అలవాటులేదు అందుకు
మ్
కున్నాయ అవులు
ఆహా ఆవులేం లేవు జస్ట్ పొలం పొలం ఉంది పొలం పని చేసుకుంటామంతే
అవునా నీకోస్తుందా పొలం పనులు
నేవో చిన్న చిన్న పనులు చేస్తాను
ఓ గింజెలు నటుతవా
ఆ అదొచ్చు పూలు పీకడము గింజెలు నాటడము
అవునా
అవును
మ్ అయితే మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి
మీకు రాలే అని తెలీదు
మ్
అన్నీ పెద్దవాళ్ళు చూసుకుంటారు మేము ఊరికి అట్లా పోయి రాడం అంతే
అవునా పోయ్యి ఏమైనా సాయిత తినేసి వస్తారు కదా
అ ఇంకా పొలంగా తింటే బాగుంటుందని ఒకసారి క్యారిీయజ్ తీసుకెళ్ళి
ఆ
అక్కడే తినేసి వచ్చేది అక్కడే వండుకునేది అట్లా చేస్తాం
అవునా మ్
ఇంకా పచ్చని పొలాల్లో తింటే కొంచెం బాగా మనసు ప్రశాంతంగా ఉంటాది కద
ఆ ప్రశాంతంగా ఉంటుంది అసలు అదేదో పెరుగు ఇట్లా చేసుకొని వెళ్తే ఇంకా బాగుంటుంది కదా
మ్ నైట్ టైమే కుండా దాంట్లో పెడుతారు
అవునండి నాకు చనా ఇష్టం
మ్
అప్పుడు మా అమ్మమ్మ చేస్తా అంద బాగా
వాళ్ళు బాగా చేస్తారులే
ఆ బాగా చేస్తారు
అందుకే వాళ్ళుంత స్ట్రాంగ్గా ఉంటారు
ఆరోగ్యంగా బాగుంటారు కదా
ఆ
ఇప్పుడైతే నాకు ఎప్పుడైనా ఇంటికి పోతే రొట్టెలు అవన్నీ చేసిస్తె పొయ్యేలో ఎంత బాగాంటాయో
గట్టి ఇత్తనాలు ఇస్తాయి
ఆ జొన్నరట్లు గాని
ఉ ఇప్పుడు మనం కంపేర్ చేస్తే వాళ్ళే స్ట్రాంగ్ మనకన్నా ఎందుకంటే అవన్నీ అప్పుడు బాగా తిన్నారు కాబట్టి
ఆ మనం ఇప్పుడు జంక్ ఫుడ్ ఇవే సరిపోయింది కదా
పిజ్జా బర్గర్ అంట అంతా బయట ఫుడ్డే
అవునండి నిజమసలు హెల్తిగా తినాల
ఇంక ఇప్పుడు చేసుకునేకి కూడా బరువయ్యేసి ఇంక ఆర్డర్లు జొమాటో
ఆ
అ అంట
ఇది ఇంకా మరి కదా
ఉ వాల్లు ఎట్లా చేస్తారో తెలీదు ఎంత హైజీన్ మెయింటైన్ చేస్తారో తెలీదు
ఆ అంతే వాళ్లు
ఆ
ఓకేనండి మరి
చెప్పాలి బయటికి ఎక్కడికి వెళ్ళలేద
లేదు ఇంకా ఇక్కడే ఉన్నాను బయటికి అట్లా సాయంత్రం సాయంత్రం ఎప్పుడైనా మా ఫ్రెండ్స్ తో కలిసి అట్లా వెళ్తాను ఇంకా మళ్ళీ ఇప్పుడు అందరు బయటకి పోయిండారు కదా కాలేజ్ కి
హ్
అందుకనేసి
తినడానిక
ఆ
తినడానిక
ఆ మాములు ఊరికే తినడానికి ఇంకెట్లో రూమ్ లో ఉండి బోర్ కొడుతుంది కదా అందుకు రమ్మంటారు వెలతాను
అవును లే
మ్ ఇంకేమండి మరి విశేషాలు
చెప్పాలి
ఆ
చెప్పాలి ట్రైనింగ్కి పోలేదా మీరు
ఆహా ట్రైనింగ్కి పోలేదు నేను
ఆ
అంటే ముందు మూడు వేల ఐదు వందలు తీసుకున్నారు కదా
ఆ
అది బాదు ఇంకందుకు మళ్ళీ ఇప్పుడెట్లా చెప్తారో అనేసి కట్టలేదు నేను
ఆ
ఉ ఊరికే ఎందుకు అండి ఇంకెటు అది జావా చెప్తారంట
మరి ఏది ప్రిపేర్ అయితాన్నారు
నేను ఎస్క్యూఎల్ పైథాన్ లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి కదా
అ
అవి కొన్ని చేస్తాన్నా ఇంకా ఏదో ఒకటి మనం గట్టిగా కూర్చొని ప్రాజెక్ట్ అనుకోవల పైతాన్ లో ఏది నేర్చుకుంటే అది ఎందుకంటే రిజ్యూమ్ లో పెట్టుకోవడానికి మనకి ఒక్క ప్రాజెక్ట్ కూడా లేదు తెలుసా అంటే వాళ్ళు ఇప్పుడు ఏదొ ఒకటి పెడతాం అనుకో దాని గురించి అడిగినప్పుడు చెప్పడానికి కూడా తెలీదు లాంటూడు
నాది అదే పరిస్థితి కోడింగ్ ఏ రాసారు
ఆ ఇప్పుడు మెయిన్ వాళ్ళకి ఎలా అంటే గిన మనం ఎట్ల అన్ని ఇంప్లిమెంట్ చేస్తాము కావాలంట కదా ఇంకా ఇవి టెక్నికల్ రౌండ్ అవి పెడతారు కదా ఇంకా అవి అంటే ఇప్పుడు క్వాలిఫై కావడం కోసం బేసిక్ నాలెడ్జ్ అనేసి పెడతారు
ఆ
నేను అక్క వాళ్ళతో అడిగితే ఇస్తారు అని కోడ్ టెక్నికల్ రౌండ్ ఈజీ గానే ఇస్తారు అంత కష్టంగా ఏమియ్యరు
ఆ ఇసి వాళ్ళకి ఈజీ అని అన్నారు
అన్నారా
ఇసి వాళ్లకి సింపుల్గానే ఇస్తారు కోడింగ్ మొన్న ట్రైనర్స్ కూడా ట్రైనర్స్ కూడా అన్నారంట
ట్రైనర్స్ కూడా అన్నారా
ఉ
ఉ ఏదో అండి చూడాలా ఏద ఒకటి ప్లేస్ అయిపోతే ఈయన ఈ వన్ ఇయర్ లో మళ్ళీ తర్వాత కొద్దిగా ధైర్యం వస్తుంది పేరెంట్స్ గాని
ఉ
లేదంటే ఇంట్లో ఖాళీగా ఉంటే వాళ్ళకి ఇంకా పెళ్లి చేసేద్దాంలే అట్లా అనిపిస్తుంది ఆ ఒక వన్ ఇయర్ అట్లా చేస్తే మనకి బయట ఎట్లా ఉంటుందో అన్ని తెలుస్తుంది
ఉ
ఇంకా దాని తర్వాత పెళ్ళి అయినా కూడా వాళ్ళు మనం ఎప్పుడుంటే అప్పుడు చెపించు కోవచ్చు
ఉ
నెగ్గుతుంది మనం మంచిగా సంపాదిస్తే
ఉ
ఉమ్ ఇంగ అన్ని
ఏ జాబ్ ఒద్దని ఆడపిల్లకి జాబ్ ఉండాలంట
ఆ ఎందుకంటే రేపు ఫ్యూచర్లో ఎలాంటోడు వస్తాడు తెలిదు మనకి
ఆ అవునా
ఉ వచ్చి బాగా చూసుకునే పర్వాలా ఇట్ల రెస్ట్రషన్స్ కొంతమంది పెతారు అ అవునా రెస్ట్రిక్షన్స్ పెట్టినా కూడా కొన్ని అంటే కొన్ని అయితే పాటిస్తాము
ఉమ్
మరి ఎక్కువ రెడ్ ఫ్లాగ్ లాగా చేయకూడదు వాళ్ళు మ్ ఇంకా మరి
వాడే
చెప్పాల మీకు కోర్ సైడ్ ఇష్టమా ఐటీ సైడ్ ఇష్టమా
కోర్ సైడే ఇష్టమే కానీ ఇంక కాలేజ్లో కంపెనీస్ కోర్లో రావట్లే ఐటి సైడ్ ట్రై చేద్దామని
హలో
హలో
ఆ కోర్ సైడే ఇష్టమా
ఆ కోర్ సైడే ఇష్టమే కానీ కోర్ కంపెనీస్ రాట్లేదు కాలేజ్లో
అవును అందుకనేసి భయమేస్తాంది
ఇంకా గవర్నమెంట్ సైడ్ పోవాలి అనుకున్నా కానీ ఇప్పుడు కాలేజీలో ఉన్నంత వరకు ఐటీ చూద్దామని
ఇప్పుడు కాలేజ్లో ఓ ఐడి అట్లచే మిగిలిన టైంలో గవర్నమెంట్ దానికి అప్ల అప్లై చేసుకుంటే సరిపోతుంది కదా
ఆ
అదే అండి మళ్ళీ ఇప్పుడు ఫ్రీగానే ఉన్నాను కదా ఇంకో కాల్ కూడా చేస్తాను
ఆ తినేసి వస్తా
అవునా ఆ సరే మరి మళ్ళీ మెసేజ్ చేయండి
మరి ఇందాక